హలో ఏం చేత్తున్నావ్
ఆ తినలే ఎక్కడ ఉన్నారు
ఆ
వాళ్ళు క్రికెట్ ఆడుతాన్లు
క్రికెట్ ఆడతాల్ల
ఆ
ఆ
మీరు
ఆడ కూసున్నము తిన్నారా మీరు
తిన్నాం తిన్నాం తిన్నాం క్రికెట్ ఆడుతలే మీరు తిన్నామంటానా ఎందుకు మీ ఫ్రెంస్ రాలే
వాళ్లు ఎవ్వరూ రారు
అ
ఎడ గ్రౌండ్ లనా ఎడ ఆడతాలు
చెరుకెల్ గ్రౌండ్ చిన్నగా ఉంటది ఇప్పుడు ఆడరు గ్రౌండ్ల
ఆ
అ
ఎన్ని తళ్ళు ఫీల్డింగ్ బౌలింగ్ బ్యాటింగ్
బ్యాటింగ్ అయిపోయింది నెక్స్ట్ ఫీల్డింగ్
హహ ఎంత కొట్టిల్లు స్కోరు
నేను జస్ట్ థర్టీ
మీరెంత కొట్టిల్లు
నేను ఒక
ఏం కూర
నికిల్ కార్ల ఎక్కుతడా నికిల్ కార్ల ఎక్కుతడా
ఆ ఎక్కుతరు
గౌడ్స్ ఉన్నారా మీకేలి మున్ ఎప్పుడున్న ముంజల్ దిన్నరా
హలో
ఎప్పుడన్న ముంజలు తిన్నరా
ఆ తిన్నం మీర్ దిన్నరా
ఉమ్
మీ ఫ్రెండ్సున్నరా
ఆ ఉన్నరు
ఆహా
ఈత పండు తిన్నరా
ఆ తింటాం మొన్న తెచ్చుకున్నం చెట్లెక్కి
ఉమ్ హ్
ఉమ్ హ్
న్ని చాననా
ఉమ్
బత్తాల లేకపోతే ఎట్ల కవర్స
ఉమ్ బత్తనే పట్టుకొని వచ్చిన
ఉమ్ హ్
హ్మ్ ఏం జెత్
అంత తక్కువ అయిదు గురు పోయిళ్ళ
ఉమ్ హ్ ఆరుగురం పోయినట్టున్నం
ఉమ్ హ్
ముంజకాయలకును ఈతకాయలకు పోయినం
ఉమ్ హ్ మీ సైడ్ కొబ్బరి చెట్లుంటయా
ఉమ్ ఉంటయి
ఉమ్ హ్ ఎప్పుడన్న దాగేదా మీ చి నాచురల్ చెట్టుయి
ఉమ్ తాగిన మా ఇంటి వెనకాల్ల ఉంటది చెట్టు
ఉమ్ హ్ అంటే పెట్టిల్లా అదే మొలిచిందా
పెట్టిందే
ఉమ్
మీర్ తాగిల్లా
ఉమ్ తాగినం
ఆహ ఉన్నయా చెట్లు మీకు
మాకు లేవ్వు అంటే ఇప్పుడు మా చుట్టాలకున్నయ్
ఉమ్ హ్
అ
తొవ్విళ్ల ఎన్నడన్న
ఉ
పొయిన్లా అనిల్ అన్నా తోటకి.
ఊఊ
ఊహు బాగుంటదా ఆ తోటా
ఊహు బాగుంటది
కొబ్బరి తోట ఒకటేనా మీది ఇంకేమన్న తోటలున్నాయ.
కొబ్బరి తోటా, మామిడి తోటా, జామ తోటా.
హ్మ హ్మ్ ఇంకా ఏం లేవ్ ఉంటాయ్ మా సైడ్ బాగనే. పది రోజులు పోతరా తోటకి
అంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఫోన్ చేశినప్పుడు పోతా.
ఊహు
మీసైడ్ ఉంటయా తోటలు
మా ఉంటయ్ హ్మ్ ఏం చేత్తానవ్ మరి.
ఓన్లి బౌలింగ్ జెయ్యాలి క్రికెట్ ఆడుతున్నాం బౌలింగే. ఈ రోజు సీసా ఆడలే.
ఇవాళ ఆడ్లే మీరు ఆడిళ్ళా
హ్ము రెండు బయిల్డు పెట్టినా ఇగ పండుకున్నా
ఊహు
ఉ
గేమ్ స్టార్ట్ గాలే ఇంకా
ఉమ్ కాలే కాలే మా వోళ్ళు ఇంకా బ్యాటింగ్ కొడతాన్లు ఊహు ఇప్పుడు ఏమన్న పండుగలు ఉన్నయా.
ఏం లెవ్
కా మళ్ళా కాలేజ్ స్కూళ్ళు స్టార్ట్ ఐతనే ఉంటయ్ పండగలేవ్ గదా.
హ్ము కాలేజ్ స్కూళ్ళే స్టార్ట్ అయితానయ్.
ఫస్టు తొలి ఏకాదశీ తర్వాతా వినాయక చవితీ. రాఖి ఇవ్వే గదా. ఉ
బాటిళ్ళు కొంటరా మీరు పండగలకి
అర్ధంగా
బట్టలు కొంటరా అంటానా పండగకి.
ఆ అహ కొంటం మీరు
ఊ కొంటం మేమ్ గూడా
మీరు వినాయకుడిని పెడతరా
ఊ పెడుతం మీరు
ఆ అంటే ఎట్లా బ్రదర్సా లేకపోతే ఫ్రెండ్స్ తోనా.
ఫ్రెండ్స్ తోనే
ఊహు నేను గూడా బ్రదర్స్ తొ తోని ఒకటి ఫ్రెండ్స్ తోని ఒకటి.
హుహు
ఉమ్
అయినా మీరే బడంటారు తండేసి పెడతారా లేకపోతే ఎస్
ఆ మాయే మాయే సొంతం
ఉమ్ హు
త్త బ్రసింగ్ అమో
హా హా మేం కూడా ఇంటికనే చేస్తం అటువంటివి
ఏసు
ఎంతది తెస్తారు విగ్రహం
జస్ట్ టెన్ లేవెన్ ఫిట్స్
ఉహు
ఇంకా
ఉమ్
మీరు
ఉమ్ చాలా పెద్దది తెత్తం
ఉహు మీ విలేజలో మీటుద
ఆ మా విలేజ్ లో పేడదాం మా ఇంటికాన్నె
ఓహో
మీరు యాడ పెడుతారు
మేము ఒకటి మా ఇంటి సైడ్ ఒకటి వేరే వేరేటోల్లింటి సైడ్
ఉమ్ హు
ఉమ్
లడ్డు ఒకక్కటేనా మీదే ఇంకేమైనా అమ్ముతార
లడ్డు
లడ్డూ ఒకటే వేలంపాట ఎస్తారా మీది ఇంకేమైనా ఎస్తార్
అన్ని లడ్డూ కాలుష్యం అని
ఉమ్ హు
ఉమ్ మీరు
మేం కూడా గంత్తే చేత్తం పులిహోర చేస్తారు
ఆ చేస్తాను నేను చేస్తారా
ఉమ్ పులిహోర లేంది ఇగ నిమర్జనం కాదుగ
ఎస్ ఎస్
డీజే పెడతారా అదే డిజె మాది
ఉమ్ హు బములు జేస్తారు
మీది బ్యాడ్ ఆ డీజే నా
రెండు డీజే బ్యాండ్ డ్రమ్ములు
ఉమ్ హు చెరువులోనే ఎత్తర లేకపోతే వేరే వేరే ఊరు పోతరా
చెర్లోనే డెస్క్ కోడ్ తోని చేర్లో ఎస్తం డ్రెస్ కోడ్ ఉంటది కదా మూడు ఉంటాయి
ఆహ
ఒక ఒకటి ఊరి కోసకు ఒకటి ఇంకో ఆటు కోసకు ఒకటి ఇంకా ఇకా ఈ కోసకు ఉండుంటే
బానే మంది ఒత్తురట్టు ఉందిగా
ఉ పిటీమ్ లో ఎంత మంది ఉంటారు
మేము ఉంటాం ఇగ ఒక ఐదుగురం ఇంకా అయిపోలే బ్యాటింగ్
అయిపోలే అయిపోయింది అయిపోయినట్టుంది ఇక మేము పోకి పని
ఉహో
మ్
ఏం స్పెషల్ మరి ఇయ్యాల
స్పెషల్ అంటే ఏం లేదు ఈరోజు మడిక పచ్చడి
ఆహ
కురోజుకొనులే
ఆ
ఈరోజు మాడిక పచ్చడే స్పెషల్
ఉహ
ఇది
మా నిమ్మకాయ పచ్చడి
ఏం మొన్లే కూర
ఏమున్నదో ఇంట్లో
అ
పోయేలా ఇయ్యాల ఎటైనా పనికి
ఇంకా ఎటు పోలే
ఆహా
మీరు
ఆ మనకు పని ఏం లేదు
అ ఇంకా మరి చెప్పాలి ఫ్రెండ్స్ మరికి చడదాం ఫోన్ చేయలే మీకు
ఉ చేయలే
బయటికి పోయిలో ఏమో అప్పుడు ఎ ఆ బాయ్